యా ఏంది మా
ఎందే ఇంతసేప చేసేదానికి అంటన్నా
మీ అల్లుడు ఫోన్ చేసినడులే
యాడికి పోయాడా
బయటికి
ఏమై
నూన్ లేదు నూన్ తేమ్మని పంపించ ఐరన్ టాబ్లెట్లు అయిపోయినాయి
నిన్న ఉన్నాయి అని చెప్తివి కదా మే
మూడున్నాయి ఆడ మీ అల్లుడికి దీంట్లో దాన్ని తీసుకోన్నాడు మా మెంబర్షిప్ తగ్గతదంట అని చెప్పలా అడ తెచేస్ స్తాను మళ్ళీ ఉరదాగ పోతుది అని చెప్పి వద్దు అన్నాడా ఆడ
సరే అయితే మ్మ్
నూనీ కడ్డీలు అయిపోయినాయి కడ్డీలు
దీపం పెట్టడం లేదు కదా నువ
దోమల కడ్డీలు మమ్మీ
మ్మ్
అమ్మే బయట నుంచి కొనుకోచి పెట్టిందంటే మేము కళ్ళు నలుపుకుంటా కూర్చోవాల
సరే అయితే
మ్మ్
ఏం తినాలా
మ్మ్
ఏదో ఆడిస్తున్నా
గుమ్మడికాయ గాన తినేస్తునవ ఎట్టా
ఆ
మ్మ్
అ
ఆ
తగ్గిందా అమ్మెక ఆ
అమ్మా ఆమెకి జరం ఏం లేదంటమా
ఆ
ఉహు బస్ జర్నీ చేసింది కదా అన్నించి ఈడికి ఈనించి అడికి
ఆ
వొల్ నొప్ ఇప్పుడున్నాయ అంటా అతని ఎండాకి పోయి కిడ్నీకాయ తెచ్చుకున్నారంట
హు
ఆ ఏంది ఇది టెంకాయ నీళ్ళు తెచ్చుకున్నదంట
మరి ఎందుకైతే కూతురుకి జరమని చెప్పడంమె
అటు ఎండ తిరిగేసరికి ఒళ్ళు గనుక నొప్పుల మీద గాని లైట్ గాని వచ్చినట్టున్నావును
ఆ
దానికి అంత చేసింది నిన్న నాకేం చెప్పింది నేను ఆమెను అడిగా
వాళ్ళు గొడవలు పెట్టే దానికి బళ్ీ నెంబర్ వన్ ఉన్నట్ంది మితము
కు నేసిన మగ ఇం పేరకమా నేస
హు
ఆమె వచ్చింది నాకు తెలియదు వచ్చిసరి ఇంటికి పడుకోవంది నేను తలకు పోసుకొని రెడీ అవుతా ఉన్నా నీల్బట్ట మ మ ఫోన్ చేస్తేనూ అట్టా పోయేసరికి ఉండడా
ఆ
సరే అని చెప్పి అడిగ ఏం చెప్పారు అంటే నూట మూడు నూట్ రొండుందంట జ్వరం నేను అది నిజ కున్న నిజం అనుకొని మీ అత్ ఎల్లుండి అడగలే మాములుగా ఆమెను అడగను మీ అలుండి అడగత
ఆ
స నా నగన్ కదాన్నలకులం ఎళ అడగలే నేను ఈడ పొద్దు పొద్దున కూడా అడ ఇగల మేలుడ మేలుడి అత్ర ఇస్తలేను దీనికికాడు టిఫిన్ చెప్పా టిఫిన్ ఏం లేదు
ఆ
ఇడ్లీ పిండినా తీసుకొ పోయి ఇచ్చేసి ఇడ్లీ అన్నా తీసుక తొంభైయి ఈచెయ్యి అని చెప్పా
ఆ
దాని కాడా చింది ఆ టాంకేం జ్వరమేం లేదు బుం నైంటి త్రీ
ఆ
అట చూపిస్తుంది కాని అది నార్మలే కదా అంటే అది నార్మల్ ఏం అని అన్నాను నేను అది నేనే ఉండి అయితే నాకెందుకు అని నోట్ టు రెండు నూట మూడు చెప్పింది ఆమెను అడిగాను నేను అందుకే నేను నిన్ను అడగలేదు అని అన్నా
ఊ
కంత గానం అంటే ఆమె లేసి గుచ్చుంటాదా
యామె కుయ్ అన్నది మే
ఏమన్నది నీకేమన్నా ఫోన్ వస్తుందా
ఏమో సౌండ్ కూడా వినస్తుంది ఏందా
ఏం సౌండ్ ఇనస్తుందా
పిలకాయలు మాట్లాడినట్టు సౌండస్
ఈడేలేె పక్కన ఇక్కడేలే మా పక్కన
సరే ఐతే
ఆ
పో
ఆమె నాకు ఎట్టా చెప్పింది అంటే లేచి నా బైక్ కెక్కద్దా
ఊ
అవునన్నాడు మధ్యానం కూడా ఇడ్లీ తెచ్చిచ్చాడంటా తినేసి భోయి చరణతో ముచ్చట్లు ఏసు కొండిందంట మాతర్లు పదకొండు గంటలకు ఏమో వేసుకున్న తీసి దాసి పెట్టేసాను అని చెప్పి చెప్పినాడు.
ఎందుకు దాచిపెట్టాడు
ఆ అదొక బుద్ధుంది మీ అల్లుడికి నాయి కూడా అంతే అట్టే చేస్తాడు
అలిగా
ఉహు అయనకు కొంచెం నొప్పి తగ్గింది కదా ఇంక అవి వేసుకోలా కద అందుకని చెప్పి దాపెట్టి ఉంటాడు
వాడు దాసి పెట్టేస్తే
అడమ చేతుక్కొని
ఆ
యాడ దాపెట్టావురా అని చెప్పి అడిగిందట
ఆ
అవసరం లేదు కదా నొప్పి తగ్గింది కదా ఈసారి అట్టేగానొస్తే అతే హాస్పిటల్కి పోబల్లేదులే ఇయ్యే ఎసుకుందువు.
ఉ
నాగన్
అయి కోచ్ పహారూం కదా వాడాలా.
అవునుమా పొద్దున్న, నైట్ గాని ఇచ్చినట్టున్నారు.
ఉ
ఆమె నైట్ ఒకటే ఏసుకుంటుంది పొదున్న ఇసుకోల ఆమట్టే చేస్తాది మీ అల్లుడు తెచ్చినప్పుడు అట్టే చేస్తాది. వేస్కోదు తగ్గింది. కొంచెం అంట వేసుకోదు. ఊ
నేను ఆమెను ఎప్పుడుమ వచ్చింద. మళ్ళీ రెండో సారి ఏమో గద. తిరుపతి బోర్డు మామె
ఆ
ఈ విషయం తెలిసిక గుడ్డలు నేనే కదా ఉతుకుంటున్నాను.
ఉ
ఈ మధ్యలో ఎప్పుడు ఆమే వాషింగ్ మిషిన్ కేసుకుందిలే ఆ రోజు. ఆ పోయ్యే రోజు కూడా నేను బకిట్ నిన్న పెద్ద బకిట్ నిన్న గుడ్లోసు దుందా ఆ రోజు కూడా అన్నా వాషింగ్ మిషన్ కి వేసుకుందువు లే అని ఈ రోజు ఉతుకుతుం దే అన్నది ఆమె గుడ్లో ఉన్నాయి సగానికి సగం ఉన్నాయి ఆమె గుడ్లో దాంట్లో.
ఉహూ
నేను ఉండి ఈ ఎం ఐ లు వదిలేతామం మర్చిపోయా
మ్
కున్నా నన్న ఇట్ట మీ అల్లుడు మోహం నల్గా బెట్టుకొని ఉన్నాడు.
పెట్టుకొని ఉంటాన
అడిగాడను కొ పన్నెట్ట నాకు ఓపకున్నంత వరకు చేసు కొమన్నావు ఇది కూడా అట్టె చేసుకుం టాను నేను గిన ఉతుకొ లేకపోతే మా అమ్మోల్ని అయినా
మ్ ఆ
హలో
హలో టైం గాని అయిపొయిందేమె చూడుమే
లేదు లేదు ఆరు నిమిషాలే అయింది.
ఊ
మ్
మ్ ఏమన్నాడా ఏమనా ఏమన్నాడా
నన్నేం అడగల
మ్మ్
అడిగితే ఈ మాట చేబ్ద్దాం అనుకొని ఉన్నా
సరే
డోర్ ఎట్ట పని అట్టే ఉంది
మ్మ్
నేను పొద్దులేచినా మల్లా
హ్మ్మ్
ఆమె కూడ చిమాల
హ్మ్మ్
గిన్నలు నిన్న వేసి పెట్టి షింక్ ల దోశ పిండి డబ్బా
మ్మ్
ఉత్తి దోస పిండి డబ్బా అయి ఉంటే నేను తోమెసి ఉండును గుడ్లు తొక్కు చెత్త అంతా ఏసి ఉన్నది గబ్బు కొడుతుంది దిగంగానే
మ్మ్
కడగల నిన్న నేను వచ్చేసరికి ఉన్నాయి గిన్నెలు అయిన నేను తోమ
ఆ
ఇప్పుడు పొద్దుట నుంచి ఉన్నవన్నీ ఒక ప్లేట్లు తప్ప మమ్మీ మిగతావన్నీ ఆమెయే వన్ని
ఉంట
హ్మ్మ్ ఇల్లు జిమ్మల ఆ గుడ్డలు ఉతుక్కోలా వండిందంతే ఆ.
హ్మ్మ్
హ్మ్మ్
ఆ
ఆ ఆ పేరు కి కూడా ఎందుకు చెప్పు కడగడం అని అలవడేస్తే నేను కడుక్కుంటా కదా.
ఆ
అదంతే సబ్బు లేకుండా చేత్తోనే ఏస్తే పోద్ది కాబట్టి కడుగుతాది.
ఏం ఇప్పుడు యవ్వ ఇప్పుడా
ఏం చెప్పాల నువ్వే చెప్పాలి మందరివే నామ్న్నది ఆదివారం వదుర్లే అవ్వా అని చెప్పిన.
నువే చెప్పే సాదివర్వామనా
చెప్పాలి నువ్వే కదా ఆదివారం అంటివా
నేను ఎందుకన్నా నీ ఎగ్జాం బట్ నేను చెప్పింది
ఆహా వీళ్ళందరిని పిలుచుకుంది అంటే ఇరవై తొమ్మిది రమ్మను అన్ అది
అద నేర తొమ్మిది నేన్ రాను
ఆ
ఆ నాకు వచ్చేసు అనుకుంటారు అటా
పొద్దు పొద్దులకి అయిపోయింటది లే
సరేలేే
మ్మ్
మ్మ్ మ్మ్ ఆ
ఏం చెప్తున్నాను నేను ఇప్పుడు
గిన్నెల్ నే వాళ్ళే
గిన్నెలు కాదు తర్వాత అ ఉన్న
తకు ఏం చెప్ టో సబ్బల్యాకండ పెరిగారం
అది అవుతున్నా కాని బయట కూర్చోండి మీ అల్లుడు బట్టలు పైన పెట్టేసి బయటికి పోయినాడు
మ్మ్
నేన్ అన్ని భీవ నెలలో పోయేసి అటు వచ్చాను
మ్మ్
అటు ఇప్పుడు పోయింది లోపలి కానీ నేను వచ్చినప్పటి నుంచి బయటే ఉంది మమ్మీ
సరే అయితే
మ్మ్
అమ్ ల్యాప్టాప్ పని చెయ్యడం లేదన్ నేనా
చెయ్యట్లేదు అన్
చార్జింగు పెట్టే చెయాలంట
ఆ
ఒక షాక్ కొరతట్టి అనిపిస్తుంది మా అని అన్నాడు
మ్మ్
సరే ఆయన్న కాడ ఇద్దాం రా అన్న దాని బదులు కొత్త కొనేసుకుంటే పాతదు కదా ఏమో ఆడున్నా రొండు రోజు ఆడుని నేను తెచ్చుకుంటను కదా అన్నాడు
మూడు నెల్లే నాకు అది కావాల్సిన తర్వాత వాళ్ళు ఇస్తారంట
తర్వాత వాడు వాడుకుంటాను కదా అని అంటున్నాడు
కరెక్ట్ ఎంత పడతది తెలిదు గద మ్మ్
సరే అయితే
వాడుకునే దానికి ఏముందిలేమా ఇప్పుడు అదిగాని కుదిరింది అనుకో
మ్మ్
ఆ అన్న టెన్ను ఫిఫ్టీన్ జెప్ ప్పినాడు ఏది కూడా ఫిఫ్టీన్ వస్తే ఐదు దీసు పక్కన పెట్టేసిన నాకు ఎక్కువే నన్న అది
అట్ట చెప్పమకు ఎవరికి
అమా ఉన్ మల్లి చేస్త ఉండు మ అయిపోయింది మళ్ళీ చేస్తే ఆనలో పెట్టుకోలని సరేనా
ఆ